హలో
హలో
చెప్పే
ఏం చేస్తున్నావు.
నేనా
అమ్ మ్
వాటర్ మిలాన్. తింటున్నా
వాటర్ మిలనా అది కూడా పొద్దు. ఎవరైనా బ్రేక్ఫాస్ట్ తింటారే వాటర్ మిలన్ కాదు.
బ్రేక్ఫాస్ట్. లావు అవుతున్నామని వాటర్ మిలన్ తింటున్నా పొద్దున్న డైట్ ఫుడ్.
డైటింగ్గా. డైటింగ్కి వాటర్మీలన్. ఆహ్ అండి.
లైట్ ఫుడ్.
ఆహ్ ఆహ్
ఆహ్ ఎందుకంటే ఎండలు ఎక్కువగా ఉన్నాయి. ఉమ్.
పండగ వస్తుంది కదా ఏంటి ప్లాన్స్.
పండాక్క.
ఆహ్
విలేజ్ కు వెళ్దాం అనుకుంటున్నాము చూడాలా.
అవునా మీ విలేజ్ లో బాగా చేస్తారా పండగ
చేస్తారు ఏదో పేరెంట్స్ ఉంటారు కాబట్టి. ఉంటాది బానే ఉమ్
సరే సరే మాకు నాలుగు రోజులు వర్సగా హాలిడేస్.
ఉమ్
అందుకే నేను చికెన్ వద్దమనుకుంటున్న కానీ మా ఇంట్లో వాళ్ళు రావద్దంటున్నారు.
ఎందుకూ?
మా అక్క వత్తేనే రామంటున్నారు, లేదంటే రావద్దు అంటున్నారు.
ఇద్దరూ రండి అని చెప్పింటారు మీ అక్క ఒత్తేనే నువ్వురా లేకపోతే లేదని చెప్పండరే.
చెప్తారు మా డాడీ అలానే చెప్తారు.
ఉమ్ నువ్వు వెదవ ప్లాన్ లేసి ఉంటావు.
వయి ఎవర్రాము బూతులు మాట్లాడావ్ రండి
అదే చెప్తుండలేదు దొంగప్లాన్స్ ఎట్లేస్తుంటావంటే ను నువ్వు వెళ్ళి దాన్ని ఏడిపియ్యాల అనుకుంటావు మీ సిస్టర్ని. అందుకే మీ ఫాదర్ అలా చెప్పింటాడు.
నేను అలా చేస్తాననేమం మంచిపిల్లని నేను
ఉమ్.. నీ మంచితనం నేనే చెప్పాలా.
నా అంత మంచిది ఎవడ ఎక్కడైనా ఈ దేశంలో దొరుకుతుందా దొరకదు.
ఎవడి డప్పు వాడే కొట్టుకోకూడదు రా బాబు
లేదు ఇది నాకు ఒకరు కాంప్లిమెంట్ ఇచ్చారు.
ఉమ్ ఏవని
సుదాన్వి అని
నువ్ వరష్ట్ పిల్ల అని చెప్తా.
మా కాలేజీ లో ఒకసారి చెం పేరు మంచి పిల్ల అమాయకురాలు చాలా డీసెంట్ గా, పద్దతిగా ఉ ఉన్నానే
ఉమ్
ఆ ఆ సార్ అందరు ముందర చెప్పారు ఇది నా ఫేవరెట్ స్టూడెంట్ అని.
ఇదే ఏం వస్తువా లేకపోతే ఏమన్నాన్నా
అంటే నా పేరు చెప్పి చెప్పారు ఇది నేను అంటున్న ఆ
నువ్వు ఏమి తిన్నావే
ఉప్మా ఉప్మా సండే కదా ఉప్మా పెట్టారు ఆ
వీక్లీలో ఎన్ని టైమ్స్ పెడతారు ఉప్మా
ఈరోజ్ జొ ఒకటే
మల్ల పెట్టరా
ఆహా వారంకి ఒక్కసారే అది కూడా ఈ రోజు అంతే
పేర్లేదా
ఈ రోజు ఏం రోజు
ఈరోజా ఫోర్టీన్త్ ఆ
ఈరోజు చండే
హ్మ్మ్
ఉమ్మ్
హ్మ్మ్
నాకేం తెలుసు నీకు డేట్ డేలు తెలివని
నాకు తెల్వ్
అయ్యి అబ్బా
హ్మ్మ్ తింద్రా పండు
ఆ
వాటర్మెలన్ తిందురా
ఆ నాక్ ఎలా తెలుస్తుంది
అయ్యి నాకు ఎలా తెలుస్తుంది
నాకెలా అందుతుంది
నోరు తెరుస్
అలాగే అదేదో నువ్వు నా కొంచం పైసలేె నకు ఇన వెళ్ళి కొనుక్ కొనుక్కొని తింటా కదా బాగుంది కద సైడ్యా
పైసలు మీ ఫాదర్ ని మదర్ ని అడగాల నా దగ్గరకి సన్నాకకి వాళ్ళ ఇస్తేనే కద వచ్చదీ
ఏ ఫ్రెండ్ కామాత్రం ఇయలేవా
ఫ్రెండ్కి వచ్చినప్పుడు పార్టీలు ఇస్తాం గానీ మ్ పైసలు ఎరికంగా అదే పనిగా ఏం కదా
నేన్ ఎత్తాగద ఇకు నువు అడిగనా ప్రతిసారి నేను ఏయలేదా
నాతో వేపిచుకున్నా కానీ నాకు ఒక్క రూపాయి కూడా ఏయలా ఇంత వరకు
శాను బిర్యానీ తింటావా అంటే బిర్యానీ ఆర్డర్ పెట్టాను
ఏవర్ నాకా
ఆ
నా పైసలతో నాకు పెట్టేదేం పెద్ద గొప్ప విషయమా
అది నా అకౌంట్ లోకి వచ్చాక ఇంకా అవి నా పైసలు
అయితది
అది అంతే
హ్మ్మ్
ఆ
సరే ఎప్పుడళ్తున్నా మీ ఊరికి
పండగ నైన్టీన్త్ కాబట్టి ఎయిటీన్ ఎక్కి నైన్టీన్ మార్నింగ్ దిగేసరికి పనులు అన్నిీ అయిపోయింటాయి కాబట్టి అప్పుడు వెళ్ళాలి
హ్మ్మ్
ఆ ముందే వెళ్తే పనులు చేయాల్సి వస్తది
మీబా మదర్ కి పక్కనే అ పల్గ ఆలోచన చేస్తున్నాం అదే నీ మంచితనం
బాలేదు ఆ బాలేదు అదే ఎవరు లేరు అనుకో మమ్మీ ఇప్పుడ బాలేదానుకో దాంట్లో ఎక్కువ ఉండవు
హుమ్మ్
అదే సరిగా నేను ముందు పోయే నాన్కో క్లీన్ చెయ్ అది చెయ్ ఇది చెయ్ అంటుంది
అంట్లో క్లీన్ చేసుకుంటే ఎప్పుడో అదే బరువా
అఫ్ కోర్స్ చాలా సార్లు చెప్పారనుకో కానీ ఆగో కొన్ని సార్లు చెప్పేది కూడా నాకు నచ్చదు
మా మదర్కు నేనే ఏది చేయనికోహడాో నేనే చేసుకుంటా అంటే
చేసుకో నీ ఒపీనియన్ నీది నాది నాది
త స్వార్థ పారురాలో
అవును నేను చాలా షెల్ఫిష్
హ్మ్మ్ సెల్ఫిష్ ఆ సైకో నా
మీకు మీకు రొయల్ పంపాలా
సహగాల్
రొయ్యలు పంపాలా
పచ్చివే అండి అవి
ఎండువే
పంపు
ఆహా సర్లే పంపుత
మ్మ్ ఇంకేం
ఇంకేమీ ఇంకేంటి సంగతులు
ఏముంది
సర్లే మా అక్క వాళ్ళ సార్ కాల్ చేస్తా అన్నారు బాయ్ బాయ్
ఓకే బాయ్ బాయ్